హలో హలో
హలో కాలు రాలేద అనుకున్న అందుకే నార్మల్ కాల్ చేసాను నే అక్కడ గ్రీన్ కలర్ పేర్ తీసుకో ఎం మీ సునీత అది
మెస్క వెలితున్నారా
బైక్ తెచ్చుకు బయటకి పోత
ఉహ
ఆ పైకి తెచ్చుకోండి
రూమ్ కలా ఉందా
ఆ తెచ్చుకొని తినొచ్చు ఆ రోజు మాకు కాల్ చేసినవ్ నేను చూసుకు కోల మళ్ళ చేద్దాం అంటే మర్చిపోయినా తిన్నావా ఇంకా ఆడే ఉన్నావా ఇంటి దగ్గరే ఉన్నావా
స మం డే నుంచి ఎగ్జామ్స్ అంటకదా లే అంటే కన్ఫమ్ కదా ఆ
ఏమో మరి తెలీదు
రే సరే శనివారము సార్ అంటే క్వశ్చన్ పేపర్ పర్ పెట్టినారు కదా ఫిక్స్ ఏమో అని
ఆ పెట్టిన్నరు మరి
మాక్సిమం ప
ఇప్పుడు కూడ ప్లాంటేషన్ ఏ మధ్యాహ్నం వరకు ఆమా ఆ క్లాస్ చెప్పిందా ఈ రోజు క్వశ్చన్స్ అడిగితే చేప్పలేదని మీరు మీరు చెప్పిందిమే నువ్వు వినకపోతే అయితే నువ్వు అర్చొచ్చా మీ మీరు మీరు అంటే నేను చెప్పిన నేనేం అరిచినా హలో
ఆ ఎందుకు గొడవ పడుతున్నారా
లే లే ఎందు మీరు మీరు అంటే అబ్బో అంది
ఎల్లినారా ప్లాంటేషన్ కి
లేదు మొన్న పోయి నాటినము ఇంకా నిన్న పోలా మధ్యాహ్ననుంచి వచ్ చేసినం కాసేపు కూర్చొని ఈ రోజు కూడా కాసేపు కూర్చొని
మార్నింగ్స్ ల్యాబ్ జరిగింది అవును స్టాన్స్ క్లాస్ జరుగుతుంద
మ్యాథ్స్ ఆ సారే రాడంల
చెప్పాను ఇ అది ఇంటేనే అర్థం కాదు అది ఇంగ ఇనక పోతే అస
ఆయన వచ్చింది ఆ రోజే నాలుగు రో అప్పుడే ఇంక రానే రాలా రోజు నసం కాని క్లాస్కి రావడంల
హ్మ్
హ్మ్
పిలిచినా రాలేదా క్లాస్ కి
హ ఆయన ఇవి క్యాంపస్ లో వర్క్ సై హ్మ్
సూర్యాసార్ వచ్చాడ క్లాస్కి
ఆయన నిన్న వచ్చి ఒక వన్ ఒక పిరియడ్ చెప్పిసాడు
క్వశ్చన్ పేపర్ చెప్పడంటనా
ఏమో మరి శిరీషాకు చెప్పను అన్నాడు
ఇన్న టాపిక్స్ చెప్పిందంట కదా
ఆ కొన్ని టాపిక్స్ ఏమో చెప్ హ్మ్ రాదండి ఏం మిడ్డో ఎందో సిలబసే కాల
ఆ ఇవన్నీ అంటే కనీసం కొంచెం మేనేజ్ చేస్తానికన్నా ఉంది కొత్తగా ఆడ్ చేసిన సబ్జెక్టు అది ఏం చేస్తారా
ఏ సబ్జెక్ట్టు
ఇది లహరి మేడంకి ఇచ్చినారు కదా ఫార్మాసిటికల్ రీసెర్చ్ సైన్స్
అదుందా మనకి
అంటే తెలిదా కొత్త టైం టేబుల్ లో ఉంది చూడు లహరి మేడం ని యాడ్ చేసినరు
నువీ ఇక్కడ విన్నాం యూతల్ నుంచి మాట్లాడదు అదేదో సబ్జెక్ట్ ఏమో నేను చూడలా టైం టేబుల్ ఇంది మే లహరి మ్యామ్ ఒక్క రోజోచ్చిందంతే ఏం ఏం సబ్జెక్ట్ అది ఫార్మాసూటికల్ రీసెర్చ్ సైన్స్ అంటా సబ్జెక్ట్ పేరు కూడా తెలిద్ ఉహు మిగతా వాళ్ళకి డ్రగ్ స్టెబిలిటీ ఓ ఏదో ఏదో ఉంది వేరేది వేరే కాలేజెస్ కి
ఉహు అది అడిషనల్ సబ్జెక్ట్ మన ఇష్టం అంటే ఏదేనా తీసుకోచ్చు అని చెప్పి అది యాడ్ చేసినారు సార్ వాళ్ళు
హ
దానికినికెట్ట కోషన్ పేపర్ చేస్తారో ఎమో
ఏమో మరి ఈ వర్ధా ఈ కొంచెం కొం కొంచెం కొంచెం తెలిసినా కూడా రాయలేము అసలు అది ఏం తెలిదు ఏం రాయాల
నిజంగానే సబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఎవరికి తెలీదది నేకు నిన్న శృతి అనింటే తెలిసింది ఆ సబ్జెక్ట్ నేను కూడా
ఆహా ఎందోలే అంతా మనహాల్
అదే
ఇంక్
ఎన్ని గేల వరకు ఉంటది ఎన్ని గంటల వరకు ఉంటది నస ఏం మా
టీ నైట్
ఆహ్
నైన్ తర్టీ కానీ ఎయిట్ కి ఎయిట్ మార్నింగ్ సెవెన్ నుంచి చి పెడతారు సెవెన్ నుంచి నైన్ థర్టీ దాకా టెన్ దాకేమో పొద్దుని దోసలు కూడా పోస్తపేట్ట ఎందాక ఆ
అదే హాలిడేస్ రోజు కూడా సేమ్ టైమింగ్స్సేన
ఆ అప్పుడు కూడా అంతే
హ్మ్
హ్మ్
పర్లేద్ బానే ఉంటుందా ఆ
ఆ పర్లేదు కాని మధ్యానం అయితే ఉండవు అంటే ఇవి ఎక్కువ అపోసూ కూరలు
హ్మ్ అదే బాయ్స్ ని పంపించేసారంట కదా హాస్టల్ లో నుంచి పాపం
అన్నని పంపించిండు
ఉహ్ మరి విఆర్సి దగ్గర ఉన్నారా ఆళ్ళ
వాళ్ళు వ్యాన్ లో వస్తారు రోజు
ఉహు ఇంకా సాయంత్రం వరకు కాలేజ్లోనేనా
అమ్మో హాస్టల్న్న ఉండే రూమ్ లో ఉండే వాళ్ళు ఇప్పుడు అందుకేదు పాపం ఏడున్నూరకే వ్యాన్ వచ్చేదంట ఏడున్నరకో ఎంతకో వ్యాన్ వస్తదంట
ఆక్కది కాలేజ్ వచ్చే నైన్
హాస్టల్ హాస్టల్. ఆ హాస్టల్ కాడికి ముందే వస్తదంటా
మ్
అ
పాపం
ఇక సాయంత్రం పోవాలన్నా వ్యాన్ లోనే పోవాలి.
సాయంత్రం ఎన్నికి
ఫోర్ థర్టీకి
కాలేజ్ అయిపోయిన తర్వాతేనా ముందులా ఫోర్ టెన్కి
ఆ ఆహా ఏమో మరి అంటే వచ్చినప్పటి నుంచి ప్యాంటేశిన కదా తెలిదు. మ్. ఆ మేము ఒక రోజంతా చేసి నము. మళ్ళా ఇంకేవురు ఉంటారు చెప్పు
రోజు ఎండలు అవసరమ కూల్ పనికి పోయినా కానీ డబ్బులన్నా ఇస్తారు ఊర్
ఆ పాపం బాయ్స్ అయితే ఇంగా కష్టం. మే మారోజు ఫోర్తర్టీ దాకున్నాము ఆమూళ్ళ కళ్యాణి ని ఉన్నండి ఉన్నండంట లేదు మాక్ బస్ వద్ద అంటే బస్ లేదు ఏం లేదు రాండి అంట మేమ్ డేస్స్కాలర్స్ అని చెప్పు ఆమే ప్రసన్న మేడమయితే ఒక్క పన్ చేయదు. హేయ్ ఇట్రావే అట్ల పన్చెయండి ఒంగండంట మ్ మ్ వాళ్ళేం చెయాల నిలబడుకోని అది చేేయండి ఇది చేయండి అంటాంది. సూర్యా సార్ కృష్ణారెడ్డి సార్ చేస్
మ్. ఇంకేమి అయితే
ఏం లేదు.
ఫుడ్ తెచ్చుకొని రూమ్ కి బయటికెళ్ళారా
మామూల్గ ఇవేవో కావాలంటే బయటకి వస్తున్నాం పైన పెట్టినం ఇందాక తెచ్చుకొని మేమెల్నంక పానీ పూరీ తిన్నారా
ఆ
క్కలు కాలి అంటే, అంటే మళ్ళీ కిందికి రామని తెచ్చుకుందాం ఓకేసారి పైకి
ఆ
ఆ ఇంగిప్పుడు ఇవేవో రబ్బర్ బ్యాండ్లు అవి కావాలంటే ఆ పోతాం.
ఆ
పోతాము.
ఓకే. ఎక్కడికి రాజరాజేశ్వరి టెంపులేనా
కాదు శ్రీ రామాయ కన్నుకుంటా
ఎక్కడ
ట్వి.
ఓకే. అక్కడుంద్యా టెంపుల్
ఉంది. ఆ ఆ
నెక్స్ట్ ఇంగ ఎక్కడో ఇంకా ఆడేనా రూమా లేకపోతే పిజీయేనా
మంది వొండ్కొని ఏమో ఒకరికి ఒకటొస్తే ఒకటి రాదు
మ్మ్ మాది కూడా గొడవలలే అడిగిపోతే రోజు నేనే చెయాలా అని చెప్పి
హల్